హలో
ఆ హలో తిన్నారా ఏం చేస్తున్నా
ఇందక కల్ కట్ అయిపోయిందన్నీ అందిచ్చ అదే సిగ్నల్ ప్రాబ్లమా
కావచ్చండి నేనైతే కట్ చేయలేదు
అదే సిగ్నల్ వల్ల కూడా అదే సిగ్నల్ ప్రాబ్లం వల్ల కూడా కాల్స్ కట్ అవుతాడు
రీసెంట్లీ ప టై జబ్ కోసం చూస్తున్నా మీకు ఏమైనా పఠం జాబ్స్ తెలుసా
లేదండి తెలిదు నాకేం
మీ ఫేవరెట్ ఊరు ఏ ఊరుండి మీది ఏ ఊరు ఫేవరెట్
మా దన్ని నాకంటే ఫేవరెట్ అంటే మా అమ్మమ్మ వాళీళ్ళండి
అలా అని కాదు మీకుెక్కడికి ట్రిప్ ట్రిప్ కి వెేకేషన్ కి వెళ్ళాలని ఉంటాది ఎద అట్లా
అ
ఏఊరుకెళతరేంటి. ఏ ప్లేస్ కెళ్త.....
ఆ... ఇట్ల దేవస్థానాలు అయితే, తిరువనంతపురంలో.. పద్మనాస్వామి అని ఒకటి ఉంటుంది టెంపులు... అక్కడికి ఉ... కేరళలో... అదండి.. దేవస్థానంలో అయితే అది అక్కడికి వెళ్ళాలని నాకు..
చాలు.... నాకు చెన్నై అరుణన్ జనం వెళ్ళాలని చాలా కోరిక.... కని అవ్వట్లేదు.. అవ్వాలంటే మనీ కావాలి, మనీ కావాలంటే మనం ఏదైనా జాబ్ చేసుకోవాలి కదండి.
అవునండి ఏం జాబ్స్ అసలు.. ఈ.. ఏఐ లో వచ్చేసరికి జాబ్స్ అనేవి ఏం దొరుకుతలేవు మేం చదువుకునే టైంలోనేమో కోవిడ్ వచ్చింది. మేము జాబ్ చేసే టైంలోనేమో ఏఐ వచ్చింది
ఆహ్.. ఎ.. మధ్యలో.. ఇ ఈ ఉ ఈమ్.. ఈ మంత్ లో ఆల్మోస్ట్ అన్ని ఒచ్చినాయి, కానీ ఈ మంత్ మాత్రం పూర్తి అవ్వట్లే.
అవునండి...
బోర్డ్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్... గ్యాసు.. వల్డ్ వార్..
ఉ.....
వార అయింది క్రికెట్ అయింది వరల్డ్ కప్ వార్ వార్ అయింది. క్రికెట్ అయింది వార్ వార్ వార్ అయింది.. క్రికెట్ అయింది.. వల్డ్ కప్ అయిపోయింది.. ఐపీఎల్ కూడా స్టార్ట్ అవ్వబతుంది, బట్ ఈ మంత్ ఎందుకు ఎండ్ అవ్వట్లేదు చ్... చాలా ల్యాగ్.. ఈ మంత్ ఎందుకో.. చాలా లేట్ అవుతుంది ఆల్మోస్ట్ అన్నీట్.. కంపేర్ చేసుకుంటె
అవునండి కాకపోతే..... మనం చూస్తూ చూస్తూ చూస్తుండగానే రెండు వేల అరవై, రెండు వేల ఇరవై ఆరు కూడా కంప్లీట్ అయిపోతుంది.
అప్పుడే మనము హస్లు వచ్చేసాం, అలా ఎలా అనే లోప ఏప్రిల్ వస్తుంది మళ్ళీ కాలేజ్ అయిపోతుంది ఇంటికి వస్తాం సమ్మర్ అప్పుడే అపుడే మనం హాస్టల్ నుండి వచ్చేశాం. అలా ఎలా అనే లోపే ఏప్రిల్ వస్తది, మళ్ళీ కాలేజ్ అయిపోతది, ఇంటికి వస్తాం సమ్మర్ హాలిడేస్ మే కూడా అయిపోతది తర్వాత జూన్, జూలై తర్త దసరా వస్తుంది తత ఆగస్ట్ సెప్టెంబర్
అవునండి అట్లనే.... ఒత్తా వుంటే.. ఐతే మాక మాకతే మొన్న మొన్ననే న్యూ ఇయర్ ఐనట్టు అనిపిస్తుంది...
ఆహ్....
ఉ...
ఓయ్...
అప్పుడే మూడు నెళ్లు అయిపోతుంది ఎందుకు. పది రోజులు అయితే మూడు నెళ్ళు అయిపోతుందండి...
అమ్మ
ఆ
ఒక ఎన్ని మంత్స్ ఉంది ఇంకొక టెన్ మంత్స్ ఉందా
అవునండి ఇంకా టెన్ మంత్స్ కూడా ఎక్కడండి ఇంకా నైన్ మంత్సే ఉన్నయి
ఇంట్లో వన్ మంత్ ఇంట్లోనే ఉంటాం మనం మేలో
అవునండి అంటే మీకు హాలిడేస్ ఇస్తారా సమ్మ హాలిడేస్
ఇస్తారండి వన్ మంత్ ఇస్తారు బట్ ఈసారి ఏమో తెలీదు మే థర్డ్ నుంచి ఇస్తారు ఎప్పుడు ఇచ్చిన బట్ ఈసారి మే టెన్త్
నాకైతే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదినే హాలిడేస్ ఇచ్చిరండి
అవునండి మా కూడా సేమ్ కానీ మ
అ ఎట్లా నడుస్తుందండి మాది కాలేజ్ లైఫ్
ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ మంచి సెలెక్ట్ చేసుకోలేదండి నేను
అవునా ఎమైందండి
సీట్ వచ్చింది జాయిన్ అయినా అయిపోయినా డబ్బుల కోసం పోనీ లేసి వచ్చినందుకు డబుల్ వే చేయడం అని జాయిన్ అయప్ జాయిన్ అయ్యాక తెలిసింది కాలేజ్ ఏమంతా బావుండదు జస్ట్ యవరేజ్ వెళ్ళినమా చ టూ త్రి క్లాసెస్ అయ్ వచ్చినాం అంతే వాళ్ళు కూడా అదే అన్నారు ఇన్నమ్మా ప ట గాడ్యువేషన్ అయిపోయిందా వెళ్ళిపోయిండు అంతే నో ఎంజాయ్మెంట్ నాట్ యట్ ఆల్ చాల లైఫ్ అన్ అంత చాలా బోరింగ్ అండి
ఉమ్ హు ఉ....
చాలా బోరింగ్ అండి ఒక ఫెస్ట్ చెందదు ఏం ఉండదు.... బయటి వెళ్దామా అంటే
అవును మా కాలేజ్ లో ఫేమ్ ఫస్వల్ మాకు దగ్గరలో కాలేజ్ వచ్చాను మన దగ్గర్లో ఒక కాలేజ్ ఉంటది, ఆ కాలేజ్ లో మస్తు ఫెస్ట్ అయితది ప్రతి ఒక్కటి..
ఆహూ....
ఉ.. ఉఉ..
రా.... కాలేజ్ ఐతే మస్తు ఏం... మనని నిందు జాయిన్ అయినా అనిపిస్తాయి ఇక్కడ మా అమ్మా.. మన హోమ్ టౌన్ లో ఉన్నన్ అంత సేపు చాలా బాగుంటది. అప్ అక్కడకిెల్లే సరికి ఏదో ఫీలింగ్.. చేంజ్..... చాలా ఘోరం అనిపిస్తది...
ఉమ్..
ఇంయనెదిర యుఎస్ బట్టు ఫీది కోసి
అవునవును.....
లైక్ ఎన్నిటికి దూరం ఉన్నట్... చ్.. మంచి ఫ్రెండ్స్ కూడ లేరండి బయటికెల్లి ఎంజాయ్ చేద్దామంటే.. ఎస్.. రమ్మంటే రానంటరు, ఎంజైటీ అంటరు, ఏమో అంటరు.
అవును
అవుట్ ఫిట్ లేదంట. రారు.. కనీ టైం వేస్ట్ చేసుకుంటరు..... మనం బయటికి వెళ్ళేసి వచ్చి ఒక వన్ డే లో బయటికి టూ అవర్స్ వెళ్ళొచ్చి కూడా మిగతా అవర్స్ చదువుకోవచ్చు కదా..
అవునండి...
ఇంత అర్జెంట్ బయటకి వెళ్ళాలంటారు వాళ్ళు మనం చదువు ఉన్నార అంటే లేదండి రీల్ చూస్తారు.
ఉమ్ హు..
ఇట్ల అయితే చాలా కష్టం చమండి అ టీట్ అనేరూ.... ఎటు పోకుండా ఏం చూడ కుండ అంటే ఇగ బానే
అవునవును
నాక్ చాలా ట్రిప్స్ అంటే చాలా ఇష్టం అండి ఆ ఎలాగైనా ఎళ్ళాలని చెన్నై కేర్
అరకు నంది హిల్స్ బెంగళూర్ ఇవి మెయిన్ చూడాలని ఫైనల్ అతన ఇళ్ళ న ౌట్
ఉమ్ హు
ఆహ్
మ్ ఎందుకు మరి అట్ల
వెళ్లాలంటే డబ్బుల్ కావాలి కాండీ మన్ దగర్ డబ్బుల్ ఏముంటయ్
అవునండి
దన్కోసం ఏదైనా స్టూడెంట్స్ కోసం ఎవరైనా మంత్ త్లి ఒక ఫైవ్ థౌజండ్ జంపాది చొ ఏమైనా మళ్ హస్టల్ ఫీ కోసం ఏదైనా పెడితే బాగుంటది మే బి
ఉమ్
మినిమం ఒక ఫైవ్ థౌసండ్ పర్ మంత్లీ పర్మనెంట్ గా కాకపోయినా. ఒక ఫైవ్ టు సిక్స్ సెవెన్ మంత్స్ పెడితే బాగుం. ట అండి క్ వన్ మంత్ వన్ మంత్ ఫైవ్ థౌసాండ్ బెట్టిన ఒక టూ త్రీ మంత్స్ ఒక వన్ ఇయర్ ప్రాసెస్ అట్ల అహ్ ఎవ్రీ మంత్ వాళ్ వర్క్ చేసుకొని పైత్ తోతని ఎన్ని చేసుకునే అంత పెడితే బాగుంటది కాదన్నా అప్
అవునండి అవును
ఉమ్
అ
ఇంకా టీ తాగుతారా అండి మీరు
లేదండి నాకు అలవట్లేదు టీ అసలు తాగను నేను హ్మ్
ఓకే అండి
హ్మ్ మీరు తాగుతారా టీ
టీ అంటే చాలా ఇష్టం అండి నాకు మార్నింగ్ నిన్ దౌత అన్నం తినకపోయిన పార్లే చాయ్ అయితే తాగ్
మ్ హుమ్ మ్ నాక్ అంత్ ఇష్టం ఉండదు నాక్ స్వీట్ అంటే ఇష్టం ఉన్ లలూ జల్మైైన
ఇప్పుడు మళ్ళీ హాస్టల్ కెళ్ళాలే అందర్ హాస్టల్ ఎళ్ళాలాంటే హ్యాపీ గా పోత్ తరండి మేం స్యడ్ గ వొత్ ఎందుకంటే మాకు అక్కడ కూడా ఏం ఎంజాయ్మెంట్ ఉండదు. వె పిల్నమా వచ్చినామా తిన్నామా పడ ఎందుకు పోతున్నామా తెల్వదు ఎందుకు వస్తున్నామో తెల్వదు మాకు పోని కాలేజ్ పోకుండా బయట ఎంజాయ్ చేసామంటే అది లేదు అందుకే చాలా బోరు అవుతదండి తిండికి ఫుడ్ కూడా తినకుండా వెళ్తూ హ్మ్
నాగ్గూడ అంతే పిక్లె స్ కాలేజ్ లో ఉండాలంటే హాస్టల్ లో అంతే కాలేజ్ లో అంతే అసల ఏంటో ఏమో వింటా వి యోగా చేస్తారు మనుషులందరూ
హ్మ్
హ్మ్
పాలన్నా పాలన్నా చేసుకుంటున్నారు కానీ ఇక నేను మంచి కాలేజీ లో జాయిన్ అయితే బావుండు అనుకుంటాను మంచి కాలేజ్ లో జాయిన్ అయి అయితే బావుండు
చూడు
రబ్బ కాలేజీ జాయిన్ అయినా మీరు మళ్లీ బయ తీసుకొని తప్పి చేసాం అనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు ఏ ఫీల్డ్ లో కెళ్ళలో కన్ఫ్యూషన్ అనవసరంగా తీసుకున్నాం అనిపిస్తది దీనికన్నా డిగ్రీ దోశలు పెట్టుకొని డిగ్రీగా పెట్టుకొని వేరే ఊర్లోనే సేమ్ బి ఫామ్ బదులు డిగ్రీ చేసుకున్న అయిపోయింది అనిపిస్తుంది ఇంకా
అవునండి